హలో హలో ఏస్తున్నాం
నంల కాళగున్నాం
ఖాళీగా ఉన్నావా ఏమన్నా పని చేయచ్చు కదా ఖాళీగా లేకుంటే క్రాఫ్ట్స్ అట్లా ఏమన్నావా
ఏం చేస్తాం నువ్వంటే చాల పనులు ఉంటాయి
ఇంటర్స్టేట్ ఫ్లో డ్యాన్స్ చేద్దాందా ఇద్దరం మరి ఇంకరా
ఉ వెద్దం వెద్దం
ఓ
అ
ఆ
హలో
ఆ ఆ
ఆ చెప్పు
బేంగా నేను ఆయిల్ పెట్టుకున్నా తలనొప్పి తీసాడి రాత్రికి ఏమో ఫంక్షన్ ఉంది రాబతి కావడంలో దొల్లాడతాను
ఎంగ అదిలు రెడియ రెడికా వచ్చేస్తుంది ఇంట్రెస్ట్
ఇ చిన్న స్నక్ సగంన్నా
ఏంలా
ఆ
నువ్వు తన్నావా
ఆ తిన్నా మధ్యాహ్నం దన్నా చికెన్ బిర్యాని దిన్నా
అ
రుమాలజసాలు
హ
మీరు మళ్ళో మీ ఇద్దరే ఉన్నారా ఇంకొక ఇద్దరు లేరు
హ్మ్
ఇంకొక ఇద్దరు ఊరివేం
ఒక్కరు అరుణా చలంకీ పోయినారు ఇంకొకరు ఇంకా ఊరు నుంచి రాల
సరే సరే
హ్మ్
హ్మ్
నువ్వు పోలే ఎక్కడికి ట్రిప్పులు
నేను ఏ ట్రిప్పు కు పోాల నాకు ట్రిప్పు కు పోనీకు గ్యాంగ్ లేదులే
ఏ
గ్యాంగ్ లేదులే నేను ఒక్కదాన్ని యాడ పోవాల
ఇంట్లో వాళ్ళతో
అరుణాచలం పోైనా
హ కేమిల పోజ సనాదా
త బ
ఆ
బో
పళ్లి ఏదు పోలే
ఆ రోజ అయితే అసలు ట్రైన్ మిస్ అయిందా
ఆ
అరుణాచలం పోయే రోజు ట్రైన్ మిస్ అయింది
ఆ
ట్రైన్ మిస్ అయింటే ఇంకో ట్రైన్ కి తిరుపతి ట్రైన్ ఎక్కి తిరుపతి నుంచి మళ్ళీ ఆ ఆ ఊరు ద ఎక్కినాం అరుణాచలం దక్కి పోయినాము మార్నింగ్ అయిపోయింది అంటే నార్మల్గా ఎర్లీ మార్నింగ్ అంతా రీచ్ అవ్వాల్సింది
హ
టన్నట్లైఫ అందా అంకా డైరెక్ ఫ్రెష్ అయిపోయి ఆఫటర్నూన్ స్టార్ట్ అయనమా గిరి ప్రయోజనాలు బా ఎంత కాళ్లుు వంటలు తీసినాయంటే ఎండ కదా ఫుల్ అప్షనాలు కాబట్టి ఎంత ఎండ ఎవబ దిమదిరిగిపోయింది రెండు సాక్స్లు వేసుకున్నప్పుడు బొబ్్బలు వచ్చేసినాయి బొబ్్బిపోయినాయి మూర్లో అట్టాంచ బొముతయ అట్ట
ఆ
చాలా కాలంప్పుడు ఆఫ్లు స్టార్ట్ అంటే సాయంత్రం అయిపో అ
హలో
కాలెండర్ సిక్స్ ఉడి
హలో చెప్ప
అట్లా ఓ దగ్గర అయితే పులిహోర పెట్లేారు నేను ఆత్రరంగా తింటున్నా పులిహోరడ
ఎక్కడ బడినారూ
ఆడే అరుణాచరంలో గుళ్ళీ పడుత కస ఉంటాయి కదా పెట్టంగా ఆ ఆ
ఇంకేం మంచి పులహోరలు విన్నావు
బంటేనే ఇష్టందు
ఇష్టమా
ధ్యాను పోనీ రమ పర్జేసి
బాగుంటాయిలే పులిహోరా పొంగల్ అలు
నీ నీకు ఇష్టం లేదా
నాకు ఇష్టం అబ్బా పలిహోర పలిహోర నా ఫేవరెట్
ఎంది
పలిహోర నా ఫేవరెట్
పలిహోర పేరా
ఫేవరెట్
ఫవెట్కే ఒకే ఒకే వచ్చా నీకు చేయడము
హ బసా
అబ్బో ఇంకా
మా వండర్ ఇస్త తెలుసా నేను
ఆ
బా వంట చేస్త స్త నేను
అదే నాక ఎప్పుడు చేసి పెడతావ్
మ ఇంటికి రా
వస్త లే మీ హాస్టెల్ లో చేస్త కా
మీవి
ఆ
ఏ ఉండవడ చేసుకోని ఇనికి
ఆహా
అనుకి ఇంగ కాదు రైస్ కుక్కర్ లాంటిదిన్నా చేసుకోవచ్చు
రైస్ కుక్కరు
లాంటిది ఏమైన్నా ఉన్నా చేస్త కొచుల కెటిల్లో
కేటిలా మ్యాగి దాప్ప ఇంగేమి రావ్
ఏం క్యారెట్ హల్వా కూడా చేసేంటేం తెలుసా
ఉ
అంటే చాలా టైం వేస్తు ఇంటంత
అ అ
ఇంకేం మరి
నేన మళ్లీ కల్లేవ్ మీ రూమ్ లో ఫైనా నా రూమ్ లో ఉంది తెలుసా గోడ కతికిచ్చుకోనున్న
యాట్నుంచి ఎత్తుకోచినవ్
ఎవరో ఇచ్చింటే దొబ్బేసి ఇంగా అతికిచ్చుకున్నా తీస్ తీీస్ వెళ్ళగా ఉంటదని
హ్మ
క్ వైజద గోడకంత పప్లాస్టర్లు అని అతికి ఇచ్చైతి తినుకూడా తీయాలే బర్త్డేస్ క అతికిచ్చుకోవాలి హ్మ హ్మ ఎంది
ఇంకేమి
పాల చాక్లెట్స్ ఎస్టంలే నీకు
హ్మ బారిగిస్టం
ఏం చాక్లెట్ ఇష్టం
డైరీమిల్క్ ఏ ఒరియో
హు హు
మీకు
నాకు స్నిక్కెర్స్ ఇష్టం
త
స్నిక్కర్స్ గ్యాలక్సీ ది
ఎంబంటది అది స్నికర్స్
హల్దికు వల్షీటి ఇష్టం గ్యలేక్సీ కూడా ఇష్టం పదిక్షా పోలాగా
గ్యాలక్సీ వాళ్ళది డార్క్ చాక్లెట్ వస్తది చూడు బాలేఉ దల్
అవునా
హ్మ
నక్ ఇష్టం చానా అసలు గాలక్సీ అంటే ఇయ్యాచు కదా
నాకు నచ్చుతాదంటే నీకియాళ్ల
ఆ ఎప్పుడు కోనిపిస్తావు
నవ్వని
అ
నువ్వు కొని
కనిపిస్తాలే రెడీ అవ్వాలా నేను కూడా జిడ్డుగా ఉంది నూనె పెట్టుకొని
ఏంలే ఐదు నిమిషం లు రెడీ అయితాను
ఆ అంటే ఇంకా జుట్టి ఇరవోసుకుంటడ సింపుల్గా సన్ స్క్రీన్ పూసుకొని రాత్రి కూడా
అది లేకపోతే మళ్ళా స నైట్ టైం కుడా టాన్ అయిపోతాం మనము
అదేంట నైట్ అయినా పగులైనా పౌడర్ వేస్తా దాని మీంద
ఇంకెందుకు పూయడం సన్ స్క్రీన్
అంటే కొంచెం జిడ్డుగా ఉంటది
నువ్వు అట్లాంటిది కొన్నావేమో హెవీ ఉండేది
బ్లూ కలర్ది డాటల్కి బ్లూ కలర్దే వన్
ఇవి ఉంటదేమో అని అందుకే
ఉ నువ్వేం వాడుతావ్
డాక్టర్ స్పిరిట్స్
అబ్బో
ఉ బాగుంటది హెవీగా ఉండదు అసలు
ఆహా ఎస్పిఐ ఎంత
ఎస్పిఎఫ్ ఫిఫ్టీనే అనుకుంటా
ఆహా మోస్ట్లీ అంతే ఉంటదిలే
ఇఏ త్రిబుల్ ప్లస్
ఓకే మాయిశ్చరైజర్
అదే రెండు
ఉహు
సెరమైడన్ విటమిన్ సీ అని ఉ ఫస్ట్ మమర్త్ కొని దరిద్రంగా ఉండింది
అవునా నేను ప్లంబు ఫేస్ వాష్ ది కోన్నా ఎంత జిడ్డు గున్ ఎం బాలేదు ఇంకేం చేయాలో అది వేస్ట్ అయిపోద్ది రెండు వందల యాభై అనీ వాడతన్న
హు
ఆ అందుకే ఇంకేం చేయాలా ఇంగోసారి బుద్ధి ఉంటే కొనుక్కోవద్దు అని సబ్బు మేలునిపిస్థాంది
హు
ఉ ఆ వానికి కూడ చూడలనుం నాకు
ఏం దినల్లా
పాని పూరి
పెడతారు పా స్టాల్స్ లో
డబ్బులు ఎక్కువ స్టాల్స్ లో
గొమ్మన ఇవై రూపాయలు బెట్టి బయటగొను
నిజమే అదే మేల్ గదా
హు
సర్లే నేనె పోత
సరే లేే బాయ్